హలో హలో హలో గాయత్రి ఆ గయి
అదా
ఆ కొంచెం అట్లే ఉంది గాయి ఆ వచ్చాను బాగున్నా
ఉ బాగు నన్ను బాగున్నావా
బాగున్నాను గయి అందరుూ ఎట్లున్నారు
బాన్నారు కొంచెం బైట్కి ఎద సర సిగ్నల్స్ కల్ కట్యి
ఊ
తిన్నారా
లేదుగాయి మీరు తిన్నారా
లేదు ఇంకా వెళ్ళాలి
అవునా ఏం చేస్తున్నావు్
ఏం చేయలో కలిగా వాకింగ్ చేస్తాం
వాకింగ్ గా ఎక్కడున్నావు
హాస్టల్ పీజిలో ఉన్న
అవునా మీ ఫ్రెండ్స్ చంద్ర బానార
బాగున్నారు అందర
హ
మీరేం పండగ బాగా చేసుకున్నారా
ఆ బానే చేసుకున్నాం అన్ని చేసుకున్నాం ఇంట్లో మీకు పీజిలో ఏం చేయలేదా
మాకేం చేయలేదు గ్యాస్ లేదని ఫుడ్ ఉండడం లేదు సరిగా
అయ్యో అవును ఇప్పుడు అదొక పెద్ద తలనొప్పి అయిపోయింది గ్యాస్లే రావడం లేదు చనా ఇబ్బందిగా ఉంది
అ ది రోజు కూడా ఏన్నా అన్న మిత్రిన ఎత్తగా చేసస్తారే ఇంకా చేయడానికి అదే తిన
నవయిస్ బవుతు న
ఇప్పుడ బస్త అంది
ఆ ఆ ఏం చేస్తను
ఆ
హు
ఏం దశను చెప్పాలి
ఏదో చెపుతా అన్నావ్
ఫుడ్ సరిగా పెట్టడం లేదు హస్టలు అని చెప్తాను గ్యాస్ ప్రాబ్లంలో
అవునా
హ
ఇంకా ఇంకా హఫ కదా ఖచ్చితంగా తెప్పించుకోవాలి కదా ఎట్లా ఒకటి గ్యాసెస్ అట్లా ఇట్లా మీకు ఫుడ్ పెట్టుకున్నా ఉంటేయి ఎట్లా
మో గ్యాసే ఉందని ఈరోజు ఫుడ్ కలర్ రైస్ ఉండాల అది కూడా చేయడం నార్మల్ రైసే గ్యాస్ వస్తాం
అప్పుడు కర్రీకి అైనా ఖర్చు అవుతుంది కదా అదేదో కలర్ రైసే చేసుకోవచ్చు కదా వాళ్ళు వాళ్ళకి తెలియలేదా
ఎమో
మ్ ఇన్న అంటే నిన్న కూడా పండకి కూడా ఏం చేయలేదా మీకో ఉగాది పచ్చడి అట్లా
నేరు ఇల్ ముస్లింస్
అవునా
ఆ
మనం స్కూల్లో చదివేటప్పుడే మేలుగాయత్రి మనం హాస్టల్లో ఉన్నప్పుడు కూడా బాగా ప్రతి
నిజంగానే అరు బాగా పెడతా ఉన్నారు స్కల్నే మేళ బాగా పెడతాన్నారు ట్రైన్ దంతేప్పు సిగ్నల్ రావు ఇ ట్రైన్స్ల్తనే ఏ ఉంటాయి ఏం చేస్తారు వేస్
ఓహో మీ పిజీ పక్కన రైల్వే ట్రాకు ఉందా ఓకే ఓకే
ఆ ఇదో ఒక ప్రాబ్లమ్ మాకి
అందుకే చాలా దగ్గరగా వినిపిస్తా ఉంది
తీస్తాం నిద్రపోవడం నిద్రపోలేము పడుకున్నప్పుడు ఇంకా మాకు రోజు అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా నిద్ర పోతాం పట్టించుకోని నిద్ర పోతే ఇంక అసలు గుర్తు రావదు ఒకసారి ఎక్కువ సౌండ్ వస్తాయి రెండు పోయ్యేటప్పుడు అప్పుడు
లేసు కూర్చుంటావా ఏమైనా హాస్టల్ లో ఉన్నప్పుడు చాలా బాగుంనింది అంత డైట్ చాలా బాగా పెడతా ఉన్నారు పండగలు వచ్చినా కూడా బాగుంటా ఉండింది
అవును
ఇప్పుడు అందరం బయటకి వచ్చేసి ఏందో పీజీలో ఇంటి దగ్గర రోజు డే స్కాలర్గా వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతా ఉంది అసలు
అవును బయటికి పోయినాకే తెలుస్తుంది అందరికి ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలిదు
ఆ నిజమే గాయి ఇప్పుడు మీరు పీజీలో ఉంటున్నారు మీ బాధలు ఒక రకంగా ఉంటాయి నేను ఇంట్లో ఉంటున్నాను ఇంట్లో ఉన్నా కూడా నాకు కూడా ఇబ్బందులే అన్ని రోజు తిరిగే తప్ప ఇంకేం కనిపించట్లేదు అక్కడ కష్టం ఎక్కువ అయిపోతాంది
సేమ్ మాకు కూడా అంతే బస్సు లో జర్నీ చేయాలంటే మెంటల్ ఎక్కుతా ఉంది తిప్ప నట్టు ఉంటుంది ఆ బస్ లో పొ రావడాని పావడానికి కాలేజ్ అబ్బా విసుగు
నాకు కూడా రోజుకి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వన్ అండ్ హాఫ్ అవర్ పోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ రావాలి ఇంకా తలనొప్పి
ఆ అంకుల్ అంటీ ఎక్కడ అవి
అంకుల్ ఆంటీ షాప్కి వెళ్ళున్నారు ఇం ఇంకా రాలా వాళ్ళు ఇంకా టెన్ థర్టీ అట్లా వస్తారు
అవు ఏంటి ప్రాజెక్ట్ అయిపోయింద
ఆ ప్రాజెక్ట్ అయినట్టే ఉంది ల్యాప్టాప్ లేదు నా దగ్గర వేరే వాళ్ళు నా బ్యాచ్ మేట్స్ చేస్తా ఉన్నారు ఏం చేస్తున్నారో తెలీదు మండే సబ్మిట్ చేయాలంటున్నారు అప్పుడే ఏమో అప్పుడే ఫైనల్ కూడా వచ్చేసింది ఇక్కడ ఏమైందో కూడా కనిపించట్లేదు
సేమ్ మాది కూడా అంతే
ఊ
ఈ రోజు రిపోర్ట్ వచ్చింది యాంటీమైక్రోబ్లిన్ టెస్ట్ పంపించినది
అవునా
ఆ గ్రూప్ లో పెట్టారు
ఊ
వాటికి మ్యాటర్ ని ఆ రిపోర్ట్స్ ని మేము మామొలుగ మ్యాటర్ లాగా పారాగ్రాఫ్ లాగా పెట్టమని నాకు చెప్పినారు వాళ్లకి అర్థం గాక నాకు అర్థం గాక మళ్ళీ కాస అప్పుటి కడతా పోయయి పిడిఎఫ్ చజి పెిట్ అడికి పరగ్రాఫ
అ
ఇవ్వమ్మని అడిగి దాని అట్లా వాళ్ళకి పెట్టిన రెండు ఇచ్చారు రిపోర్టులు రెండు బెట్టేసి రెండు కంబైండ్ సమ్మరీ కంక్లూజన్ డిస్కషన్ మూడు అడగమన్నారు ఆ రెండు పీడి ఎఫ్ లు పెట్టేస్తె అడిగే అంటే ఇచ్చేసింది మ్యాటరు స్వప్న మేడంకిి పెట్టాడంటా చెయ్ త్రీ
ఆ
ఓకే మా అది కరెక్ట్గానే ఉంది అని చెప్పిందంట
ఓకే చాట్ చాలా హెల్ప్ చేస్తుంది అయితే
మళ్ళీ ఫోన్ చేసిండా అఫీస నార్మల్గా నేను ఆశాన్ మరి కంక్లూజన్ డిస్కషన్ పెట్టాను
ఆ
మళ్ళి ఎ నువ్వు అవిగుడబట్టున్నావరా ఈ మ్యాటర్ కూడా పెట్టు దానికి ఎదల కాలింది నువ్వే చూస్తాండే నాకు ఒకే అది నమాజ్ ఉంది చేసుకోడానికి ఇబ్బంది అయితుందాని మల్లక్ అది కూడా కూడా నేనే వెదికి పట్నాను
హ వాళ్ళు ఏం పెళ్ళా ఏదో కష్టపడినట్టు కనిపిస్తారె అట్లా హా
ఇది గోళయి చెప్పాండి ఎన్నిక ప్రయోజన్
ఆ
ఈ రోజు ఇంటికి పొవాలిసిందే అశ్వని
అవునా
మ
నువ్వు ఎప్పుడు పొతున్నావొ చెప్పు ఆ నేను మొన్న అదే నేను చెప్పాను ఆల్రెడీ ను పోవాలని లేదు ఒక రోజు ఏం పోయే వస్తా అని మాట్లాడవ్ నాలుగు రోజులు వచ్చాయి
మె నిను అనుకున్నానొ తెలుసా పండగ ఫ్రైడే అనుకున్నాను పండుగ ఫ్రైడే అయితే ఇంక ఫ్రైడే నేను ఫ్రైడేనే వెళ్ళి సాటర్డే ఒక రోజు ఉండి సండే రావాలనుకున్నా థర్స్డే పడింది పండగ నాకు ముందు నుంచి నేను అట్టయ్యె అనుకుంటాన్నా
అదే కదా చెప్పింది థర్స్డే పండగ ఆ రోజు పోయి
తర్స్ డే అన్నారని
అయ్యో గాయి త్రీ నైన్టీన్ పండగ నైన్
మాయమ్మ రేపు కూడ హాలిడే అంటే అవును మా రేపు ఒకటి మన్నాడు సోమవారము ఎగ్జామ్ ఉందంటె సోమవారం ఎందుకే రేపు సాటర్డే మన్నాడు సండే అని చెప్పింది. ఒరి నీ ఏంది మా పడుగ నీ చే ఫ్రైడే కదా అయిపోయిందంటె ఓ రిని
నీకు తెలివి అట్లుంది మరి చూసావా ఆంటి ఎంత తెలివిగా మాట్లాడింద నువ్వసలు కాలేజ్ లో చదువు తన్నావ నువు చా నువ్వు చదువుతన్నావా అంటె చదువుతుందా అర్థం కావట్లేదు.
ఎపి బస్ ఉంది కదా సాయంత్రం ఫైవ్ సిక్స్ లోపు వచ్ అవునండి మళ్లా ఇంగ ఈ రోజు వస్తే రేపు రోజు ఉండి మన్నారు రావాల్లేమో అని లేదు లే ని చెప్ప రా పోదు రేప్ ఒగ రోజుండి మన్నాడె ఏం ఫ్రీ బస్ ఎ గదా
ఫ్రీ బస్సే ఓపికండద్దు మళ్ నువ్వు ఎల్లుండొచ్చి చదువుకోవాలి. మన్ డే ఎగ్జామ్ ఉంది కదా
అవును
కాస్మెటిక్స్ అది మానింగ్ ఉందా ముందు తెలిలేదే
నాకు తెలీల పెడతారులె గ్రూప్ లో ఎప్పుడని పెడతారు
గాయి మా ఇంట్లో టీవీ పని చేయట్లేదని చెప్పినాను కదా
ఏమైంది
ఊ మా డాడీ నిన్న బాగు చేపిచ్చినాడు.
ఆ
టీవీ ఏమో బా చేపిచ్చాడు.
ఆ
దానికి రొండు వేలయింది కానీ అది సెటప్ బాక్స్ డియాక్టివేట్ అయిపోయింది.
అవున
అది చూసుకోక్ కుండా టీవీకిి బ్యాలెన్స్ కూడా ఏసేసాడు అది ఇబ్బుడ అదీ టీవీ బ్యాలెన్సు పోయింది టీవీ రాలా
అ
వేస్ట్ అయిపోయింది మళ్ళీ కంపెనీ వాళ్ళకి కాల్ చేసి అదంతా కనుక్కుంటే నిన్న ఎప్పుడో టీవీ బాగా చేపిస్తే ఇప్పుడు ఒక ఒక హాఫ్ అన్ అవర్ ముందు యాక్టివేట్ అయ్యి ఇప్పుడు వచ్చిందన్
సావా
వంటా లేదు మధ్యాహ్నమే చేశాను ఇప్పుడు నిమ్మకాయ పచ్చడ చేస్కున్న
ఆ మేమేళ్ళాలి ఇంకా తినడానికి కి
ఉ అవునా
ఆ ఇప్పుడే తింట్రా మీరు
ఉ లేదు కాయ మేం తినేటప్పటికి టెన్ థర్టీ అట్లా అవుతుంది వాళ్ళు ఇంకా ఆ టైంకే వస్తారు
ఆను
చూడాలి ఆ ఇంకా వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఎప్ ఇప్పుడు ఒకవేళ అన్నం వండాలా లేదా అనేది
ఆ
వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆ సరే కాయి బాయ్ బాయ్